హలో హాయ్
హాయ్ అండి హవర్ యూ
అయ్యాం ఫైన్ అండి యూ అండి
ఐఫైనండి వాట్ ఆర్ యూ డూయింగ్
నథింగ్ అండి యూ అండి
సేమండి
ఓకే అండి
చెప్పండి
ఈరోజేమొండారండి కర్రీ
కర్రీ బీరకాయ అండి
హహ
మీరండి
మేము
హ హ
ఆ మీరు ఇష్టం కద తింట ర అండి ఆ కారీ
తింటామండి ఇందులోకి ఎగ్గు ఉంటే బాగుంటుందండి ఉడకబెట్టిన ఎగ్గు
ఉహు బాయిల్డ్గా
అ
ఇంకేం చేస్తున్నారండి
ఇంకా సాయంత్రం పనిగా స్టార్ట్ చేయలేదండి చేయాలి
అవునా వర్క్ మళ స్టార్ట్ చేయాలనా ఇంకా మాది చేయలేదండి స్టార్ట్ చేయాలి మేము కూడా
డిస్టర్బెన్స్ అయితుంది కొంచెం సిగ్నల్ ఉన్నకాడ ఉండండి
సేవో మా మిడ్డె మీదకి ఎక్కిందండి ఇంతకన్నా ఎక్కువ సిగ్నల్ ఇంకెక్కడ దొరకు దండి నాకు
అంతేనా
ఆ ఇో పై ఇంకా సిగ్నల్ కావాలంటే ఇనీ మొత్తాలు పైకి పోవల్సింది ఎగరాలే
మేము లే ఏమైనా మాట ట్యాష తిన్న ఉంటే ఎక్కపోయారా అండి
అంత సాహసం చేయలేనండి ఇప్పుడు నేను
హ
అంత సాహసం చేయలేను ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళానంటే అందరు నైన్కి వస్తం సారు ఏమని చేసుకుంటుదేమి పోరాని
హ
ఆ
ఎంతవరకు చదువుకున్నారండి
మేము స్టారీ వచ్చేసి నాది ఇంటారాండి మీరండి
మ డిగ్రీ అండి
ఓకే ఓకే డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా కంటిన్యూ చేసారా స్టాడి
ఖాళీ అవనండి ఫస్ట్ ఇయర్ వరకే చేశామండి మధ్యలో ఆపేసామండి ఇక పిల్లలు అండి చిన్న పిల్లలు ప్రెగ్నెన్సీ
ఆహా పిల్లలు పుట్టారా
ఉ మీరండి
మేము ఇంటరే చేసామండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోవడంతో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి మ్యారేజ్ అయ్యాక చదువుకుందాం అనుకున్నా గాని ఇక మ్యారేజ్ కాగానే మాకు పెద్ద బాబు పుట్టాడండి ఇంట్రెస్ట్ లేదనేసి
హ
ఆ
మీకు స్కూల్ లైఫ్ ఎలా ఉందండి
స్కూల్ లైఫ్ లో చాలా ఎంజాయ్ చేసేదా అన్నాడు నేను బాగా
ఫ్రెండ్స్ గిట్లా ఉన్నారా అండి చాలా మంది
పుంటారంండి ఇప్పటికీ కాల్ చేస్తారంండి మా ఫ్రెండ్స్ మాట్లాడతారు మాతో తోటి గ్యాంగ్
హ
అ అంతా మా ఏజోళ్ళు మా హైటు, మా ప్రకారమే ఉంటారండి మా గ్యాంగు మొత్తం.
ఊహు
ఇంకొక నేమ్ గూడ ఉండేది బొడ్డెమ్మ గ్యాంగ్ అని. ఆ
అంటే అంత చిన్నగా ఉంటారన్నయిటు.
అంటే హైట్ తక్కువుంటరు అందరు. ఆ అంత బొడెమ్మ గ్యాంగ్ అని పెట్టేది మా మ్యాత్స సార్ అట్లనే పిలిశేటోడు.
ఊ సార్లు గిట్ల మీకెవరన్న టచ్ లో ఉన్నారా.
ఆ లేరండి ఇప్పుడు ఎవర్ సార్లు.
ఉ ఓన్లీ ఫ్రెండ్సే గా కల్సుకున్నారండి ఎప్పుడన్నా మీరు.
రండి గెట్ టుగెదరూ పెట్టాలనుకుంటాన్నం ఎప్పుడు క్యాన్సల్ అయితాంది. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒకాయన పెట్ పెట్టాలి గెట్టుగెదర్ పెట్టాలి అందరు రావాలన్నడూ ఇగ ఏమైందో వాడు సడన్ గా సూసైడ్ చేసుకొన్ చనిపోయాడు.
అయ్యో
ఊ వాడికే ఉండే ఎక్కువ అందరం కలవాలి ఫ్రెండ్స్ అనీ వాడు చనిపోయిండు ఇగ తర్వాత ఎవరు కాల్స చేస్తలేరు. ఎవరు మాట్లాడతలే సరిగ ఇగా.
అవునండి ఇంతమందీ గ్యాదర్ గావాలంటే టైం
ఊ బా ట్ కాల్ చేశి మాట్లాడే టోళ్ళు రావాలె ఒకసారి మీరంత కల్వాలె మనం అందరం కల్సుకుందాం చాల రోజులయింది. మాట్లాడుకోక అని
ఊ
వాడు లవ్ ఫెల్యూవర్ అయీ సూసైడ్ చేసుకొని చనిపోయాడు రీసెంట్గనే.
అలా జెయొద్దండీ. సూసైడ్ చేస్తే మీ అమ్మ నాన్నల కన్న అమ్మనాన్నలే కదండి ఆగమయ్యేది. ఆ అమ్మాయి అయితే బానే ఉంటది గదా.
మళ్ళా వాళ్ళు ముగ్గురు ట్విన్సు. ఆళ్ళిద్దరు చెల్లెలు వాడు సేమ్ మా క్లాసే వాళ్ళు ముగ్గురు. ఊ పాపం ఆ పేరెంట్స్ ని ఆగం చేశిపోయిరు. వాళ్ళు చిన్నగ ముగ్గురు పుట్టిన కాన్నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంతా సాద్ దుకుంటే వాళ్ళు అంత గావాలే.
అంతే గదా అండి.
ముగ్గుర్ని హ్యాండిల్ జేయడం అంటే మాములా మనకొక్కర్ని నిద్దర్నే నానా తిప్ప్ ప్పల్ పడతానం.
అవునండి.
ఊ ఫస్టు ఒక బాబు తర్వాతా త్రీ మెంబర్సు, నలుగురు మొత్తం వాళ్ళు.
అబ్బా
ఉ నలుగురిని హ్యాండిల్ చేసుకుంటా వాళ్ళ అమ్మ అంత పెద్దగ చేశినంక వానికీ ఎట్లా సూసైడ్ చేసుకోబుద్ది అయిందో ఏమో.
అ ఊహు. కానీ అది గూడా కరెక్ట్ గాదు కదా. అంత ఇంటెలిజెంట్ అయితే మాత్రం ఈ అట్ల చేశుడు కరెక్ట్ గాదు గదా నీ ఇం
ఊ వాడు అన్నిట్లల్లా ఫస్ట్ ఉన్నడూ. ఇల్ల గూడా ఫస్టే ఉన్నడు.
చ
ఊ స్కూల్ల గూడా టాపరు.
ఊహు
ఊ వాళ్ళ సిస్టర్స్ కన్నా వీడే ఫస్ట్ ఉంటుండే.
హ్మూ
ఊ రీసెంట్గా రాఖీ అప్పుడే గావచ్చు చనిపోయింది ఆ రాఖీ అప్పుడే. ఉమ్మ్ మేము ఊరికి వద్దాం అని రిటర్న్ అయినాం మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఒకసారి స్టేటస్ చూసినవ ఒకసారి చూడు అని అంట టె నేను ఓపెన్ చేసి చూస్తే ఆ వాడి స్టేటస్లు పెట్టిరు ఏమైంది అని అంటే ఇట్లా లవ్ ఫెల్యూరు అంటే చనిపోయిండు అంటే వస్తవా చూద్దానికనింటే అప్పటికే ఆ సిటీ నుంచి బయలుదేరినాం మ్మ్ లేకపోతే అక్కడ ఉంటే చూడ్డానికన్నా వెల్దును
హైదరాబాద్ లోనే ఉంటారు వాళ్ళు కూడా
ఆ అక్కడనే ఉంటారు ఇందాక ఎందుకో కాల్ చేసినావ్ మాట్లాడేది కాదు
హ్మ్
ఆ ఊకే ఫోన్లు చేసేది సిస్టర్ సిస్టర్ బావ మంచిగున్నాడా బావని పరిచయం చేయరాదని ఊక అడిగెటోల్లాం ఆ హ
హ్మ్
బుడ్డోడు పుట్టినప్పుడు కూడా ఫొటోస్ అన్ని ఎడిట్ చేసి సాంగ్ చేసి పంపించిడు
హ్మ్
రీసెంట్ గానే వానికి ఏమైందో ఏమో పిచ్చి పోరడు సెవెన్ మంత్స్ అయితంది వాడు చనిపోయి ఇప్పుడు
హ్మ్
హ్మ్ మంచోడు వ్యక్తి వాడు మాటకైతే మంచిగుండె హ్మ్
ఇది పెన్సిల్లు చేసే మిషన్ ఏమన్నా తెలుసా అండి
ఆ మా దగ్గర ఒక ఆమె తెచ్చుకుందండి పెన్సిల్ మేకింగ్ మిషిన్
ఎలా చేస్తారండి కొంచెం చెప్పారా నాకు తెలియదు
అది చూడ్డానికి ఇప్పుడు మన అగ్గి పెట్టి ఎట్లుంటది షేపు అలానే షేప్లు ఉంటాయి కాకపోతే హైట్ ఉంటది ఇంకా కొంచెం పెద్ద సైజ్ లో ఉంటది అనమాట
హ్మ్
ఆ సేపు అట్లు ఉంటాది కాని రెండు బాక్సులు ఉంటాయి ఆ ఒక దాంట్లానేమో మిషన్ యి అవి బ్యా ఏమంటరు బ్యాటరీ అవి ఉంటాయి లైట్స్ ఇంకో దాంట్లోనేమో పెన్సిల్ కలర్ అంటడానికి తిరగడానికి ఒకటి ఉంటది అనమాట మిషన్ ఫస్ట్ ఆ పెన్సీ ల్లో ఆ కలర్ దాంట్లో మనం వాళ్ళిచ్చే పొడి ఉంటంది కలర్ అ పొడి అందులో పోసి ఈ పెన్సిల్ దానికి స్టిఫ్ చేస్త స్విచ్ ఆన్ చేస్తే కథం థర్టీ సెకండ్స్ లో ఒక పెన్సిల్ రెడీ ఫోర్ పెన్సిల్స్ రెడీ అయిథాయి
హ్మ్
ఆ ఫస్ట్ ఒక చెక్క లెక్క ఉంటాది దానికి మనం ఫెన్సిల్ ఫిట్ చేసుకోవాలి ఫోర్ పెన్సిల్స్ పడతాయి ఒక దానికి ఆ ఫోర్ పెన్సిల్స్ మళ్ళా మిషన్ లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే థర్టీ సెకండ్స్ లో ఫోర్ పెన్సిల్స్ రెడీ అయితాయి
హ్మ్
ఇట్లా మనం వన్ అవర్ కి ఫోర్ థౌజండ్ పెన్సిల్స్ రెడీ చేయ్యొచ్చు చాలా బెనిఫిట్ ఉంటది దాని వల్ల గాని పోళ ఫ్యూచర్ లో వాళ్ళ తీసుకోకపోవడం అయినా లేకపోతే మనకి మెటీరియల్ సేల్ చేయకపోతే ఇబ్బంది కదా అని ఆలోచించాల్సి వస్తుంది
లైఫ్ లాంగ్ ఉండేది కదా
అదే ఏ ఓ విక్కే లే అంత తుప్ప అంతా అి చూ ఇట్ ఆదే
చాలా ఇబ్బందికరంగా ఉంటదిగా మళ్ళీ ఇప్పుడు దానికి మనీ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంది
ఆ
వన్ లాక్ థర్టీ తౌసండ్ అంటా
అమ్మో
యా ముప్పై వేలు అంటా మొత్తం
ఉహు
కొంచెం ఆ డబ్బులు కూడే అంత వరకన్న ఉంటది అది మళ్ళ మెటీరియల్ పంపియకపోతే ఎట్లా అనేషి ఆ కొంచెం ఆలోచించాల్సి వస్తుంది కానీ దానివల్ల సేఫ్ ఏ ఉన్నది ఇంట్ల ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు బయటికెళ్ళకుండా ఉమ్ అట్లా యూస్ అయితదిలే కానీ ఏమో ఇగ మరి
తయారు చేసిన వాటిని ఏమైనా డిస్కౌంట్ గిట్ల చేసుడు ఉంటదా అండి
అర్థంకాలే ఏంటిది డిస్కౌంట్ ఆ
ఉమ్
హలో ఏంటిదండి
తయారు చేసిన పెన్సిల్లను తీ డిస్క్ స్కౌంట్ చేయరు
డిస్కౌంట్ ఏం ఉండదు పెన్సిల్ కి వాళ్ళు ఇట్లా పైస అనేసి అంటరు
డిస్కౌంట్ అడగట్లేనండి మంచిగ ఉన్నాయి ఈ పెన్సిల్ బాలేదని ఎవరన్నా తీసేయడం మ్యానేజ్ చేయడం లాంటి
ఆహా డిస్కనెక్టేడ్ ఆ లేదండి లేస్ లేదు లేదు ఉంటాయి మనం కరెక్ట్ ఉండాలి దానికి కలరు
ఉమ్
దానికి కరెక్ట్ కలర్ ఉంటేనే అది మెటీరియల్ లేకపోతే అది రాంగ్ మెటీరియల్ అయితది కలర్ కొంచెం షే అంటకున్నా షేడ్ అయినా
ఉహు
అలా ఉంటది అందుకే కరెక్ట్ చూసుకోవాలి మనం ఉమ్ ఆ మెటీరియల్ తీసుకొని అక్కడికి పోతే ఇగ వాళ్ళు చూస్తారు మనది కరెక్ట్ మెటీరియల్ రాంగ్ మెటీరియల్ చూసి కరెక్ట్ గా ఉన్న వాటికే మనకి మనీ ఇస్తారు రాంగ్ మెటీరియల్ కూడా వాళ్ళే తీసుకు కొని మళ్ళ రాంగ్ మెటీరియలు ఎన్ని తీసుకుపోయినామో కట్ మెటీరియల్ ఎన్ని తీసుకున్నాం కౌంట్ చేసి మళ్ళ అన్ని పెన్సిల్స్ మనకి రిటన్ ఇస్ స్తారు బై బ్యాక్
బై బ్యాక్
మళ్ళీ రడి చేయడానికి ఉమ్ ఆ మా నేను మళ్ళీ మనకు రెడీ చేసే రాంగ్ మెటీరియల్ ఇస్తారు అనమాట మెటీరియల్
ఇగ డెలివరీ క్యాష్ ఎంబటేనా
ఆ క్యాష్ ఎంబటే మన ఆ మనం ఎంబడే ఇయ్యంగానే వాటిని కౌంట్ చేస్తారు ఎంత మనో మన చేతిలో వెడతారు మళ్ళ రాంగ్ మెటీరియల్ మనకి ఇస్తారు
ఉమ్ పెన్సిల్ కాస్ట్ అంతది ఎంత ఉంటదో ఒకటి
ఒకటీ ఫోర్ పైసలు ఆ పైసలే రూపీస్ కాదు
అబ్బో
ఉమ్ పైస లే లే కాస్టే తక్కువ ఉందని ఆలోచించాల్సి వస్తది ఎటు చేసి మనం ఆ ఆ హండ్రెడ్ ఆ హండ్రెడ్ పెన్సిల్స్ చేస్తే మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి అట్ల ఉమ్ హండ్రెడ్ పెన్సిల్స్ చేస్తేనే వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ చేస్తేనేమో త్రీ హండ్రెడ్ పెన్సిల్ టూ హండ్రెడ్ ఈజీ గా చేస్తాం డైలీ
హ్మ్ చేస్తాం కానీ అలా మన మనకు కె ఎన్ని వాడ తీసేసే ఆ సైనండి
ఉమ్